ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే టీయి తాగుతున్నాం మీరేం చేస్తాళ్ళు.
ఖాళీగానే ఉన్నామండి బావున్నారాండి.
ఆ బావున్నామండి మీరు బావున్నారా.
ఆ బావున్నామ్ అండి. మీ. ఏమున్నాదండి ఖాళీగానే ఉన్నాం.
ఉమ్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళిర్రు. ఆ పోయిలండి. సెలవులల్లా ఎక్కడికి ఎళ్ళిళండి.
అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినం అండి.
అవునా.
అక్కడికెళ్ళినాం అక్కడ ఇగ రెండు రోజులు ఉందాం అనుకునేసరికె. ఆ ఒక్కా ఫంక్షన్ తగిలిందండి ఇగ ఆ ఫంక్షనే సరిపోయింది పది రోజులు. పదిహేను రోజులు.
అవునా ఎం ఫంక్షన్ కెళ్ళిండండి.
ఒడినింపుటవా ఫంక్షన్ అండి కాదండి. న పాప వోడునింపుట ఫంక్షన్ అండి
ఆహా అవునా బాగ చేసి లాండి ఫంక్షన్ మరి
ఇక బాగా అంటే బాగా కాదండి మరీ కొద్దిగా కాదండి మామూలుగా
ఆ మామూలుగా ఇ మీ చుట్టాల్ గిట్లా అందరు వచ్చిలా అండి
ఆ చెప్పినోళ్ళ వరక అందరు వచ్చిన్రండి ఇంకా కొంతమంది మిగిలిపోయిల్ళు గాని ఇగ ఎక్కువ ఖర్చు ఇగా వద్దు అనేసి
మ్
ఖర్చు బాగా అయ్యేటట్టుందని ఆ అవునండి
మ పాపక్ బట్టలు గిట్ల న్నారండి హైదరాబాద్ కెల్లి ఎల్లా
లేదండి వరంగల్లనే తీసుకున్నామండి
మ్
కా వరంగల్లా కాసంపుల్లయ అని ఉందాండి అల్లనే తీసుకున్నామండి
ఉమ్ హు మరి పాప స్కూల్ కెళ్ళిందా అండి
వెళ్ళలేదండి దగ్గర ఇక ఇంకో టూ డే అ ఇంకో రెండు రోజులు ఉంచుకొని పంపిద్దామని అనుకుంటానమండి
ఆ అన్నమ్ తిన్నారా అండి
ఇంకా తిన్లేదండి
ఫంక్షన్ ల బాగా డ్యాన్సులు చేసిలట కదండి
అవునండి ఇగ కొంచెం మామూలు మామూలుగా
ఆ మీ తోటికోడలు ఒక ఆమె బాచేసిందట కదా మొన్న అన్నారు
ఆ చేసిందండి
కింద గూడా పడ్డదంట దెబ్బలు తాకినాయా అండి
తగలలేదండి ఇట్లా మామూలుగా అది కింద మ్యాట్లు ఎస్తారు గదండి అది తట్టి ఇగ కొంచం తట్టి కొంచెం కింద పడివోయింది గానీ ఇగ ఏం గాలేదండి
హు్ హు్ పిల్లలు బాగా డ్యాన్స్ జేశారు వీడియో పెట్టారు కదా చూశాను నేను
అవునండి పిల్లల్ బానే డ్యాన్స్ బానే ఎస్తాలు
కానీ ఎండాకాలంలో ఇట్లా ఫంక్షన్లు బాగా టైం పాస్ అయిందండి నిజంగ
అవునండి
కాకపోతే ఈసారి రెండలు బాగా కొట్టడం వల్ల చికాకు లేసింది నాక్
అవునండి ఇగ ఈ ఎండల్ సళ్ళగుండా ఎండలు ఉడకపోత బాగా కానీ పిల్లల్ మాత్రం మంచిగా దిగ సరదాగా అనిపిచ్చిందండి
ఒక అందరు వచ్చి ఒక దగ్గర ఉండడం ఇగ అప్పాల్ జేస్తర్ గదండి జేసారా
చేసినంమండి
ఒడి నింపుత అంటే ఇట్లా ఏం జేస్తారండి ఇట్లా
ఐదు రకాల ఆహ్ ఐదు రకాల పిండి వంటలు సకినాలు మడుగులు
ఏమేం జెస్ సరండి
సకినాలు మడుగులు లడ్డూలు గరిజెలు అరిసెలు
ఆహా అరిసెల్ చేయోస్తదా అండి మీ కు నాకు అరిషాలూ ఎలా జేస్తారొ కొంచెం చెప్తారా నాకు రాదండి
ఆహ్ బియ్యం నానబెట్టాలండి బియ్యం నానబెట్టి రేషన్ బియ్యము ఇస్తరండి మావి
తొడేయల్నా
రేషన్ బియ్యం అయితే మంచి అరిసె పొంగుతదండి సన్న బియ్యం అయితే కొంచెం గట్ ట్టి ఉంటది
ఉమ్ రేషన్ బియ్యం నానబెట్టాల ఫస్ట్
ఆ ఒక రోజు పొద్దెల్ల నానబెట్టి నైట్ సాయంత్రం నానబెట్టి పొద్దున బట్టించ్చుక రావాలండి
అంటే అగొ
తడి బియ్యాన్ని పట్టిచ్చి
ఇప్పుడు మనం సగనాల లెక్క పంపాలా అండి నీళ్ళు
సేమ్ అండి సకినాల లాగనే గని అవి వొంపేసి పట్టించుకొచ్చి తడి బియ్యమె బెల్లం ఇట్లా తీస్కొచ్చి పాకం బట్టి పాకంలా పిండి బోయాలండి
పాకమో రాకపోతే అరిస రాదంట కదండి
ఔ వస్తదండి ఇగ దానికి మన అవునండి మన ఇట్ల ముద్ద ఇట్ల బెల్లం పాకం పది పాకం ముదిరినా రాదండి కొంచెం మామూల్గున్నా రాదండి అది ఇగ వచ్చే తిరుగానే పట్టుకొని అందులో పిండి పోసి
అంటే నీళ్ళు కొల్త కొల్తతోటి ఏస్కోవాలా పాకం రావడా
ఆహ్ అవునండి కేజీ బియ్యానికి ఎంతా కేజీ బియ్యానికి కి కేజీ బెల్లం ఆ బెల్లం తడిసేటట్టు నీళ్ళు పోయాలండి
అ-అంటే దానికొల్తే ఏముండది మునిగేటట్టు పోయాలా
ఆ పాకం బట్టాలండి
ఆహ్
పాకం బట్టి పిండి అందులో పోసి కల్పాలి కల్ ప్పి ముద్ద జేసి ఇక ఇద్దరు ఉండాలండి చెయ్యాలంటే ఇక ఒకరు ఇట్లా అదమాలి ఒకరు తీయాలి లేకపోతే మాడి పోతే ఎమ్మటే అయ్యి
అంటే ఇట్లా అది కాల్తయ్ కదా పాకం తో ముద్ద చేస్తే సల్లారినాక చెయ్యల్న
ఆ సల్లారనాక చేస్కోవచ్చండి వేడివేడి మీద చేస్కున్నా ఏం కదా అది ఎమ్మటే ఆరు పోతాంటది కద అండి
అట్లా ఆరకుండా మూత పెట్టుకోవాల్నా
ఆ మూత పెట్టుకోవాలి పాపు మన ఎమ్మటే ఇద్దరుంటే మంచిగా ఇగ ఇబ్బంది లేకుండా ఉంటదండి
ఆ ఇట్లా చే చేయ్తోటే ఓత్తలా దానికి మిషినుంటదా
మిషన్ గిట్లా అవసరం లేదండి చేయ్తోటే క ఒక కవర్ మీద కొంచెం నూనె ఇట్లా రుద్ది
ఆ
చేసి అళ్లేయ్యడమే
ఇట్లా ఒత్తుతే ఒత్తుదా కోలతొటి
అండి
అంటే ఇట్లా ప్రెస్ చేస్తె ఓస్తదా ఉందని ఇట్లా చపాతి చేసినట్టుగా ఆ ఆదిమీ
అదిమీ అందులో ఏస్తే కాలినాక మళ్ళా నూనె ఇట్ల బాగ ఓస్తే సరే అండి వేరే దాన్తోటి ఇట్లా ఇట్లా అంటే నూనె అంతా కారిపోతది
ఆహా అంటే ఓత్తల్నా ఇట్లా
ఆ
ఓత్తుతే నూనంతా పో
అవ్నండి నాలుగు రకాల పనులు తీస్కోకొచ్చి
ఎంటండి
అవునా అండి
నాకు బాగిష్టంగని నాకు చేయరాదండి అరిసెలు అందుకే అడుగుతున్నా
ఆ ఇగ పాపా ఫంక్షన్కి నాలుగు రకాల పన్లండి ఔనండి పండ్లు ఐద్రకాల పిండి వంటలు
హ్ సందడి సందడే ఇదే పనిసరిపోయిందా అండి ఎండాకాలం మొత్తం
ఆ
ఎండాకాలం మొత్తం ఈ పనే సరిపోయ్నట్టున్నది ఇగ
అవునండి
కానీ మంచి సంతోషంగా అందరితోటి ఉండొచ్చు
అవునండి సంతోషంగనే ఉన్నాం
ఆ వడి ఇలా స్టేజ్ పైనే వడి నింపుతరు కదండి
అవునండి ఇట్లా స్టేజ్ స్టేజ్వేసి ఈ మంచిగనే ఆ పట్టు చీర గట్టి తొమ్మిది మంది ముత్తైదులు ముత్తయిదులతో నింపుతారండి ఒడి నింపుట
ఈ పళ్ళు ఈ పిండి వంటల అన్నీ పొడి పెడతారా అన్ని ఐదఐదు
అవునండి ఆ తిన్నర అండి
ఆ తిన్నం అండి మీరు తిన్నరా
తిన్లేదండి
అయ్యో ఎందుకు
మా పాప ఇప్పుడే పోపన్నం చేసిందండి తినాలండి
అవునా ఎందుకు ఇవాళ కూర వండుకోలేదా
కూర టమాటా వండిన కానండి వాళ్ళకు కొంచెం నచ్చట్లేదట
అ
పోపన్నం చేసుకున్నారు చెస్
పాప కూడా వంటలు చేత్తదా
ఆ చేస్తదండి వంటలు మంచిగనే వండుతాందండి
ఎంది మీకు శ్రమ తగ్గింది
ఆ తగ్గిందండి
మంచిగా మీరు వండబుద్ది కాకపోయినా ఆమె వండుతది చాత కాకపోయినా వండు
ఆ వండుతది అండి పాప మంచిగనే వండుతది బడివోయి వచ్చింలా అండి మీ పిల్లలు
ఆ
బడికి వోయి వచ్చిల్ల పిల్లలు
ఆ ఇంకా రాలేదండి వస్తలు గావో
ఇగ పనే సరిపోతానలదండి
అయ్యా రోజు అంటే సెలవులు కానీ పొద్దున్న లేవాలి బాగా
అవునండి ఆ సరే అండి ఆ ఉంటానండి